హాయండి బాగున్నారా
బాగున్నామండి మీరు బాగున్నారా
ఆ ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇప్పుడే పని మొత్తం అయిపోయింది కూర్చున్నాం మీరేం చేస్తున్నారు
మేము కూడా ఏం లేదండి ఖాళీ పని అయిపోయింది కూర్చున్నాం
తిన్నారా
ఆ తిన్నామండి తిన్నారా మీరు
నేను ఇంకా తినలేదండి మా మమ్మీ వండుతుంది ఇప్పుడే చేస్తుంది.
మేము ఇప్పుడే తిన్నాం
ఏం చేస్తున్నారు మరి
ఏం లేదు ఖాళీగా తిరుగుతున్నము అటు ఇటు
మరేనా
ఉమ్ వంట చేసిల్లా
మమ్మీ చేస్తుంది
నేను చేస్తుంది చికెన్ బంధైతదంట
అన్నారు కదా మరి ఏదో ర్యాలీ ఏదో చేస్తారంటగాా చికెన్ ధరలు పడిపోతున్నాయని దానికోసం అనేసి షాప్ వాళ్ళంతా తీసేయాలనుకుంటారన్న
అవును చాలా రేటు పెరిగినాయి చికన్కు నాలుగు వందలు మూడు వందలు ఎనభై అవుతుందా
ఉమ్ అవును
ఉ నేను బీ బీరకాయ టమాటా చేసినా
బీరకాయ టమాటనా మార్నింగ్ ఏం చేసినవు
మార్నింగ్ ఆ మార్నింగ్ పల్లి చట్నీ
ఉహూ
అ అక్కడే ఉంది టిఫిన్స్ మార్నింగ్ దోశ అట్లు అట్లు బియ్యం పిండితోని
ఉహూ
ఏ బియ్యం పిండి అందులో కొంచెం ఉప్మా రవ్వ వేసి పెరుగు ఒక కప్పు పెరుగు వేస్త ఆ అట్లా వస్తాయి మస్తుంటాయి టేస్ట్ పుల్లాగా మస్తు టేస్ట్ ఉంటాయి అవి ఉమ్ బియ్యం పిండి ఒక కప్పు తీసుకొని మూడు నాలుగు టేబుల్ స్పూన్ గుండ్ల రవ్వ ఉప్మా రవ్వ ఉంటది కదా సూజీ ఆ రవ్వ వేసి కలిపి పెరిగేసి మిక్స్ చేసి ఒక ట్వంటీ ట్వంటీ ట్వీ ఫైవ్ మినిట్స్ వరకు పక్కనా ఉంచాలే ఆది పక్కనుంచి వచ్చిన తర్వాత నానుతుది కదా కొంచెం రవ్వ అనేది అందులో మెత్తగా అయతది
ఆ
ఆ దాన్ని పపెనం మీద వేసుకొని కాల్చుకుంటే మన దోశలాగానే వచ్చింది అట్టు బాగుంటది పల్లీ చట్నీ ఆ టమాటా చట్నీలో తింటె మస్తుంటది అది
ఊ నేను ఇప్పుడు ట్రై చేయా చేయాలి
ఒకసారి చెయి బాగుంటది మనం ఊరికే పిండి ఇవి దోశలు పోయాలంటే ఫస్ట్ నానబెట్టుకోవాలి మార్నింగ్ ఇంగువ మళ్ళీ ఈవినింగ్ బట్టాలి దాయాలి మళ్ళా రేపు పొద్దున్న లేవాలి వాటిని మళ్ళ చూడాల అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది ఇది వెంటనే కలుపుకొని అడబెట్టుకొని ఒక ట్వంటీ
అవును ఇప్పుడు అన్ని ఇన్స్టాంట్ ఐటమ్స్ వస్తున్నాయి రెసిపీస్
ఆ అట్లా ఎమ్మటె వేసుకోవచ్చు ఈరోజు మీరు ఏమి చేసిర్రు టిఫినీ
సేమ్ మా మమ్మీ కూడా దోశ వేసింది కాకపోతే మాది రోటిన్ యాజ్ టీజ్ పాతకాలం దోషాలనే వేసింది
ఎట్లా చేస్తారు ఆ దోష కూడా
బియ్యం నానబెట్టింది బియ్యము ఇంకా దోశకి ఏం చేస్తారో తెలిదు మరి మన మినపప్పు వేస్తారా హు ఎక్కువ ఎత్తే మా మమ్మీ దోశ ఆ మర మరలు ఉంటది గా
ఆ ఆ ఆ
అ దాంతో చేస్తది మస్తు ఉంటది అది మరమరాళ్లు మంచిగా నానబెట్టి బియ్యం నాన నబెట్టి నైట్ అంతా ఆ రెండు గంటలు నానబెట్టి బియ్యం బియ్యం మొత్తం పేస్ట్ చేసి అందులో ఇది కూడా పేస్ట్ చేసి మర్మరాలు
ఆ అట్లా కూడా వచ్చిద్ది ఇంకోటి బియ్యం వేసి అందులో శనగపప్పు ఉంటందిగా శనగపప్పు ఒక ఒక రెండు టేబుల్ స్పూన్లు మెంతులు ఒక టేబుల్ స్పూను చక్కర ఒక టేబుల్ స్పూను ఇవి శనగపప్పు పప్పు మెంతులేమో నానబెట్టేటప్పుడు నానబెట్టుకోవాలి చక్కరేమో మనం దోశ పోసుకునే ముందు చక్కెర వేయాలి అప్పుడు ఏమి చక్కెర అనేది క్రిస్పి రెడ్నెస్ వస్తది కదా దోశాకు అట్లా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి అట్లా బాగుంటది
ఇంకా చాలా చూపిస్తున్నారు యూట్యూబ్ లో ఇప్పుడు ఇన్స్టాంట్ రెసిపీస్ అనేసి అది ఇడ్లీ ఇది రాగి ఇడ్లీ అనేసి తీ జొన్న ఇడ్లీ అనేసి చాలా చూపిస్తున్నారు
అవును మహి కి నిన్న రాగి ఇ తీసుకొద్దాం అనుకున్నా మర్చిపోయినా రాగి పిండి
ఓ అక్కడ విలేజ్ మార్ట్ లో బాగా అమ్ముతున్నారు
అవును నేను పోయినా కాని మర్చిపోయినా అంత ఏది లేదు అ అక్కడ ఏంటి ఏదో మర్చిపోతున్నా అనుకున్నా రాగి పిండి మర్చిపోయినా
తే ఆది ఇది సండే వెళ్దామా
ఇప్పుడు ఈరోజు ఎం డే
మీరు సటర్ మేము తర్స్డే
తర్స్డే, ఫ్రైడే, సాటర్డే ఆ ఓకే టూ డేస్ ఎ ఉంది కదా వెళ్ళొద్దాం
సండే అయినా సండే అయినా ఏమి లేదు కానీ ఎల్లుండి అయినా పోవచ్చులే ఏంటిదంటే ఇగ రేప్ ఎల్లుండి ఫెస్టివల్ ఉంది కొంచెం ప్రశప్ ఉంటది
ఏం ఫెస్టివల్ ఉంది
శ్రీరామనవమి
అవునా
మ్మ్
నాక్కూడా తెల్వదు ఆ ఫెస్టివల్ అవునవును మస్తు రష్ ఉంది నిన్ననే పోయినా నేను కానీ నాకు గుర్తులేదు
పోతాలే ఏడ గుర్తుంటది మరి ఏమేం చేస్తాన్నావ్ బ్రేక్ఫాస్ట్
రేపు ఇడ్లీ
యా వెళ్తాన్నావ హాస్పిటల్కి
వెళ్తాన
ఏడుస్తాంద మాహి
మ్మ్
మ్మ్ ఏ బయట కూర్చున్నావంట చాలా దోమలు ఉన్నాయి కూర్ లేకపోతాను ఆయన మస్తుడుకుబోస్తంది మ్మ్ ఊడితో కూడా బాగా పోస్తుంది
ఆ అవును
ఈ రోజు కొంచెం వెదర్ చాలా హార్డ్ ఉంది అసలు
అవును
ఏంది ఇగా రాను రాను మస్తుంటాయి ఇగ
ఆ సమ్మర్ వత్తాందిగా ఇంకా ఇబ్బందే ఉండదు
అమ్మో ఇక్కడ దూపయితాంది వాటర్
అవును ఇప్పుడు ఎండాకాలం కదా
మ్మ్ చాలా దూపయితాంది
డిహైడ్రేషన్స్ అయితా ఉంటాయి వాటర్ ఎక్కువ తాగాలి
మ్మ్ బాగా తాగాలి అది సబ్జా వాటర్ తాగాలి ఇంకా ఎక్కువ మ్మ్ సబ్జా వాటర్ తాగాలి మంచిగా బయటికెల్లోద్దక్క ఇగ
జాగ్రత్తగా ఉండాలి
అసలు మా అమ్మ మాకైతే ఈ రోజు నేను ఖమ్మం వెళ్ళొచ్చినా చుక్కలు కనపడ్డాయి బయట
మ్మ్ ఏం పని మీద పోయినావ్
నేను తయారీ నేర్చుకున్నాగా
మ్మ్ మ్మ్ హ్మ్
సర్టిఫికెట్ ఇస్తాడేమో అని పోనా పోతే ఇంకా చేయలేదమ్మా అన్నాడు చ్చులు
అవునా మరి ఎక్కడైనా అకౌంటెంట్ గా ఉండొచ్చు కదా అవు జునియర్
ఇక మనం ఎళ్లాలంటే ఇగ కొంచెం తీసుకోవాలి కదా ఒక ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు
మరి అవును ఫస్ట్ ఎక్స్పీరియన్స్కే పో మనీ ఇవ్వరు కాకపోతే
ఎక్స్పీరియన్స్ అంటే ఇవ్వరు నాకు అసలే రాదే కావాలి ఓ మనం ఒక ఫై సిక్స్ మంత్స్ చేసున్నా అది వేరే ఉంటది ట్యాలీ వచ్చుగనీ మనం ఒక్సాా సిక్స్ మంత్స్ చేస్తున్న అది వేరే ఉంటది
పీరియన్స్ కావాలంటే ఎక్కడో ఒక దగ్గర ఫ్రీగా చేయాలి
అదే అదే అట్లనే అట్లా తీసుకునిపోతే కాని కానీ వేకెన్సీస్ ఎక్కడ కనిపియ్యలేదు ఎవరు ఏం చెప్పట్లేగా అట్లా అనేసి చూస్తున్నా
అదే అదే
వెళ్లనేసి ఓ జాబ్స్ కోసం అనేసి వెతుక్కుంటానమ్మ ఏడ దొరికిద్దాని
ఆ
ఏడుస్తాందా పాప
ఆ ఏడుస్తాంది ఆమెకు మనుషులు కనవడాలే లేకపోతే ఏడుస్తది
పిల్లలంతే అమ్మ ఒంటరిగా ఉండలే లుద మనుషులు పెరిగినోళ్ళు ఒంటరిగా ఉండాలంటే ఉండలేరు పిల్లలు ఆ
ఇంకేంటి విశేషాలు పండగ ఎట్లాయింది మీది
ఉ బాగనేయిందక్క
ఆ
అనుకోకుండా అయిన కూడా బాగానే అయింది షాపింగ్ చేసాము టూ డేస్ ఎల్లి ఖమ్మము బాగానే డ్రెస్సెస్ తీసుకున్నాం జ్యవలరీ తీసుకున్నాం ఫెస్టివల్ రోజు ఇగ మా రిలేటివ్స్ ని పిలిచమ్మా అంటే మనే మా మేనత్తను మా పెద్దనాన్న వాళ్ళకి పిలిసి బిర్యానీ చేసుకొని వండుకున్నం మన మ చిన్న తాతయ్య వాళ్ళింటి
మీ చిన్న తాతయ్య వాళ్ళింటికేల్లి కలిసి
ఒకటే ఊరు కదా ఉన్న ఊర్లో పోపోతే చేసేమ్మక్క ఈసారి సేమ్య కొంచెం వెరైటీ గా చెస్ వాళ్ళ కోవను మిల్క్ మేడ్ ఏసి అన్నీ డ్రై ఫ్రూట్స్ వేసి చిక్కటి పాలు పోసి మంచిగా ట్రై చేసాం ఈసారి ఉ మంచిగుంది ఈసారి కుదిరినాయి కోవ ఉంది ఇడ మనం చేసుకుందామ అక్క చేసుకుందాం మంచి ఉంటుంది
మిల్క్ కాదా
మిల్క్లా నే కోవా ఎస్తారు కోవా ఎస్తే ఏమైదంటే కొంచెం చిక్కగా వచ్చి ఫ్లేవర్ మస్తు ఉంటది ఇప్పుడు సేమ్యా అంటే కొంచెం పాలు పోస్తారుగా ఎట్లయినా
అవునవును
ఇగ పాలు పోసినప్పుడు అది పల్స పల్సగాయితే పల్సగాకుండా కొంచెం కోవా యేసామాన్ వా కోవా ఏస్తే ఫ్లేవర్ కూడా మంచిగా మారింది టేస్ట్ మంచిగా వస్తది
ఆ అదే అదే ఏమో అది తెలిదు మేము దా అటాచేయలే ప్లేన్గా నే చేసినాం కానీ అది ముద్దగా కాదా ఇట్లా దగ్గరికి కాదా
ఆహా కాదు ఎక్కువ వేయ్యొద్దు మనం కొం కొంచెమేయ్యాలి.
ఉహు
కొంచెం ఏయాలే ఎక్కువ ఏయద్దు
అదే అదే
ఇవన్నీ యూట్యూబ్లో చూస్తే బాగానే చూపిస్తాడుగా
ఆ యూట్యూబ్ ల అన్నీ చూస్తా కు
అన్ని వంటకాలు చేసుకోవాలి నేర్చుకోవాలి ఇగ మనం
ఆ
ఇగ నేనీప్పుడు సమ్మర్ ఏం ఇంట్లనే ఉంటాక్క మెల్లగా అన్నీ నేర్చుకుంటా
పోవాలే
ఉమ్
యూట్యూబ్ నీ ఆయదనిగా ఎస్కో ఎస్కో
అవును
ఆహా
ఇంకేంది ఎవరైనా ఉన్నారా రిలేటివ్స్ మీ పండగ ఎట్లయింది మరి
మాది బానే అయింది హ్మ్మ్ మేమత్ అత్తయ్య వాళ్ళింటికి వెళ్లిన ఈసారి పండక్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి
హ్మ్మ్
హ్మ్మ్ ఇక్కడ మా ఆయన నేను మంచిగా చేన్ దగ్గర పోయినమ్ కొంచం సేపు ఉండి అక్కడ ఏసుకుని చేన్ దగ్గర కూర్ ని కాల్చుకని తిన్నాము హ్మ్మ్ మంచిగా ఎంజాయ్ చేసినము మొన్న పండక్కి బయట తిరిగిన కాసేపు
హ్మ్మ్ అట ఎటో చేసి
ఆ ఆ మంచిగనే వేసినం ఆ ఒకే